హలో
హలో
అక్క
నమస్తే అండి
నమస్తే అండి బావున్నారా
బాగున్నాము అండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నా అ కాని ఇట్లా ఉడతలకి వాటర్ పెడతన్న
అవునా తిన్నారా అండి
ఆ తిన్న అండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి నేను కూడా
ఎం తిన్నారు
ఆ ఈ రోజు పొద్దున్న నేను దోస టిఫన్ చేసానండి
ఉహు
తిన్నాను ఇప్పుడు ఆ గుత్తి వంకాయ చేసాను సాంబార్ చేసాను లంచ్ కి ఆ ఇంకా లంచ్ చేయలేదండి
ఉహు అవునా
ఈ రోజు మనం వాతావరణం వాహనాల గురించి మాట్లాడుకుందామా అండి ఉ ఓ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మన వాతావరణంలో చాలా కాలుష్యం పెరుగుతుంది కదండి దానికి కారణం ఏమై ఉంటంది అని అనుకుంటున్నారండి మీరు
వచ్చిన పొగ వల్ల కంపెనీస్ నుంచి వచ్చిన పొగ వల్ల వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని బయటకి వేస్తాయి కదా కంపెనీస్
అవునవును అండి అవునండి ఆ నేనైతేనో నేను కూడా అలాంటి ఇప్పుడు వా మనం వాహనాల చూసుకున్నట్లయితే కార్లు ఆ మోటార్ సైకిల్లు ఆ మళ్ళీ ఇదేంటి ఇంకా లారీస్ అని ఇవన్నీ చాలా రోడ్ పైన తిరిగే చాలా వాహనాలకి కూడా ఆ ఏంటంటే అది కార్బన్ డై ఆక్సైడ్ ను వదులుతది కదండి దాని వల్ల మనకి ఏంటంటే ఎయరు అంటే గాలి కాలుష్యం కావడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు చెట్ల వల్ల కూడా మనం చెట్లను నరికేస్తున్నాము కదా దాని వల్ల అంటే వేడి ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఇది కూడా వాతావరణం కాలుష్యం జరుగుతుంది మళ్ళీ నీళ్ళ అండి నీళ్ళలు మెయిన్ గాన్ అంటే అది నీళ్ నీళ్ కాలుష్యం ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరీల నుంచి గాని ఇళ్ళ నుండి గానీ మన అన్ని చెడునీరు అన్ని వెళ్ళి అవి సముద్రం లో కాని వాగులో గాని కలవడం మూలాన ఏమవుతుందంటే అక్కడ ఆ ఉన్న వాటర్ అన్ని ఆ పొల్యూషన్ అంటే కాలుష్యం అవుతుందండి నీటి కాలుష్యం తాము ఆవుతుంది దాని వల్ల ఇప్పుడు దాంట్లో ఉన్న జీవి అంటే చాపలే గాని జీవి జీవులు అంటే నీటిలో ఉన్న జీవులన్ని చనిపోతున్నాయండి
అవునండి
మా ఇంకా చూసుకున్నట్టయితే ఈ వా వాహనాల వల్ల అండి చాలా వాహనాలు అంటే రోడ్ పైన నడస్ నడిస్తే వాహనాలు ఆ వల్ల కూడా ఇలా పొల్యూషన్ గా గాలిల్లో కాలుష్యం అవ్వడం జరు స్తున్నాము కాబట్టి మనం ఎక్కువగా ఏం చేయాలనంటె ఇలా మన ఎలక్ ట్రిక్ వాహనాలు చాలా వస్తున్నాయి కదండి ఇప్పుడు మన దేశంలో కూడా అంటే టెక్నాలజీ పెరగడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వెహ్ ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ కార్లు రావడం అంటే అటువంటి ఇచ్ అవ్ తనం మనం వాడినట్టయితే కొంచెం కాలుశ్యాం తగ్గించోచ్చు కదండి
అవునండి
ఆ మళ్ళీ ఇప్పుడు చూడండి చిన్నదానికి పెద్ద దానికి మనం వాహనాలు బయటికి తీసుస్తున్నాం వెళ్తున్నా న్నామండి ఇప్పుడు చూడండి మనకి ఒకవేళ దగ్గరలో మనకి ఏదైనా పని ఉంది అనుకో మన నడచ్ చ్చుకుంటూ వెళ్తే అది ఏదంటి వాకింగ్ చేసినట్టు అంటే ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతది ఒక విధంగా గా ఆ మళ్ళీ చూడండి మనం పొల్యూషన్ కూడా అంటే కాలుష్యం కూడా చేయకుంట ఉంటాం కదా అండి
అవునండి
ఆ మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ అంటే పబ్లిక్ వాహనాలు వాడడం అంటే ఇప్పుడు ట్రైన్ లే గాని బస్సే బస్సెస్ మళ్ళీ మెట్రోస్ ఇవి వాడడం వల్ల కూడా మనం కొంచం కాలుష్యాన్ని నిర్మిలించినా నిర్మూలించిన వాళ్ళం అవుతామని నేను అను కుంటన్నా
ఉమ్
ఉమ్
ఇంకా మన పొల్యూట్ అయిన హెయిర్ కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాయి
ఆ అవునండి ఇప్పుడు అవునండి మీరు చెప్పింది ఖచ్చితంగా నిజాంమండి ఇప్పుడు ఫ్యాక్టరీస్ దగ్గర ఉన్న వాళ్ళ అయితే అది ఆ గాలి వల్ల చాలా మందికి ఆ ఊపిరితితులో ఆ అన రోగ్యం రావడము మళ్ళీ చాలా వరకు అదేంది చర్మం పైన చర్మ వ్యాధి లు రావడము ఇవి చాలా జరుగుతున్నాయండి
ఉమ్
అవును ఫ్యాక్టరీస్ అయితేనండి ఇప్పుడు చాలా వరకు అవి పైప్స్ ఉంటాయి కదండి ఆ గాలి లి అనేది చిమ్నీస్ పెట్టి బాగా అంటే చాలా ఎత్తున చిమ్నీస్ పెట్టి ఆ గాలి అంతా పైకి వెళ్ళేలా చే చేయ్యాలండి అంటే చేస్తున్నారు ఇప్పటికి ఎందుకంటే గాలిలో గాలి కాలుష్యం తగ్గించుకోవాలని నీ చాలా మంది ఇప్పటి వరకయితే అలానే చేస్తున్నారు ఇంకా ఇంకా అందరు కూడా అలా చేయాలని
కంపేర్ ఇండియా నుంచి వేరే కంట్రీస్ కమ్ పని చేేస్తే వేరే కంట్రీస్ లో ఇంకా పొల్యూట్ అస్స పొల్యూషన్ అస్సలు ఉండదు వాళ్ళు చాలా జాగ్ర జాగ్రత్తలు తీసుకుంటారు మనకన్నా అక్కడ అంటే మట్టి అ అవి ఉండవు కాబట్టి తీసుకుంటారు మనకంటే ఇగ ఇండియా అంటే మట్టి
అవునండి మళ్ళీ ఇది కూడానండి మట్టి కాలుష్యం కూడా జరుగుతుందండి దీనికి ముఖ్యమైన కా కారణం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో రైతులు ఆ పట్టి డైపర్స్ వాడడము ఆ వాళ్ళు ఆ ఆర్గానిక్ కాకుండా ఇవన్నీ పట్టిన రసాయనాలు వాడడం వలన మట్టి పొల్యూషన్ జరుగుతుంది ఆ మట్టితో కొట్టుకొని అంటే వర్షం వచ్చినప్పుడు ఆ మట్టితో కొట్టుకొని అవి రసాయనాలు కూడా చేరి మళ్ళీ ఆ నీళ్ళలో చేరడం మూలాన అంటే చెరువులలో చేరడం మూలాన అలా కూడా ఇప్పుడు నీ ఆ నీరు అనేటి కాలుష్యం జరుగుతుంది
అవును
హమ్ కాలుష్యం అనేది ఇప్పుడు మన ప్ర అసలు చెప్పాలంటే మన దేశంలో కాలుష్యం అనేది చా చాలా పెరుగుతుంది దీన్ని నిర్మూలించడానికి సరైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే చె చెట్లను పెంచడం చాలా చెట్టులను పెంచడం ఇలా చెయాలి ఇప్పుడైతే ఇంకా వచ్చేది వర్షాకాలం కదండి చక్కగా చెట్లు నాటితే మనం నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు వాత వాటి అంతటవే అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా వరకు చెట్లను నాటాలండి మనం
అవే నాటీతే అవే ఇంకా పెద్దగా అవుతాయి మనమేం కేర్ తీసుకోవాల్సిన పని లేదు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని అసలు చాలా మంది వర్ష కాలం కొంతమంది విత్తనాలు అవన్నీ ఇంట్లో నాటేసుకుంటారు
హమ్
తాగుతూ అగు కానీ ఆ వర్షాలకి అవి ఉంటాయో ఉండయో డౌట్ కొంచెం సందేహం ఎందుకు గాలి బాగా వస్తు వస్తే చిన్న మొక్కలు కదా వెళ్ళిపోతాయి అనేసి
ఆ అవునండి కానీ ఏం కాదండి ఇప్పుడు వర్ష కలం కాబట్టి మనం చాలా ఇలా మొక్కలు నాటడం ఇవైతే ఆ చూసుకో చూడ చెయ్యాలి అసలు మళ్ళీ చూడండి ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే ఇవా క్షణాలలో ప్రయాణించే వాళ్ళు అంటే బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు అసలు జాగ్రత్తలు తీసుకోవడం లేదండి దాని దాని వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే సరిగ్గా హెల్మెట్ ధరించకపోవడం మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ ఆ ఆ బైక్ లు నడపడం ఇలాంటివి చాలా జరుగుయి తున్నాయి ఇవి కూడా అసలు చాలా వరకు తగ్గించాలండి అంటే సరిగ్గా రూల్స్ అనేటివి ఆ ప్రభుత్వం ఖచ్చితంగా అమల్చాలి చూడండి ఇప్పుడు మనం ఎన్నెన్నో చూస్త తున్నాం యాక్సిడెంట్స్ కదండి ఎక్కడైనాప్పుడు అవి అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి ఉమ్ కాబట్టి చక్కగా అంటే అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవుతూ మంచిగా హెల్మెట్ ధరి రించి ఫోన్ వస్తే పక్కకు ఆగి బండిని పక్కకు ఆపి మాట్లాడడం ఇలాంటివి చేయాలి ఇలాంటివి చేసినప్పుడే ఆ రోడ్ పైన జరిగే యాక్సిడెంట్స్ ని మనము ఆ చాలా వరకి తగ్గించుకున్న వాళ్ళం అవుతాము
అవునండి అలాంటే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి వెహికల్స్ కూడా వాళ్ళు ఎట్లా పడితే అట్లా స్పీడ్ గా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకేం కాకపోయినా ఎదుటి వాళ్ళకి కూడా అవుతు
అవుతున్నాయండి అవునండి మళ్ళీ చాలా మంది మద్యం సేవించి కూడా ఆ వాహనాలు నడుపుతూ ఉంటారండి అది కూడా చాలా వరకు తగ్గించాలండి అసలు వాహనాలు మధ్య మద్యం సేవించిన వాళ్ళు చాలా వరకు వాహనాలు నడపకూడదండి
ఉమ్ కానీ ఆ అన్ని అన్నిటి వాటి మీద జా అన్నిటి వాటి మీద వాళ్ళు చెప్తారు మద్యం సేవించి వెళ్ళొద్దు స్మోకింగ్ చేయ పొగ తాగ కాదు అని చాలా ఇంటిమేషన్స్ ఇస్తారు బట్ ఎవరు పాటించ పాటిస్తే ఇలాంటివి ఏము ఉండవు మన ఇండియాలో చాలా అంటే డిసిప్లిన్ వివేకం అవి ఎవ్వరికి లేవ్వు కాబట్టే వాళ్ళు మాట విన్నారు చెప్పినా వినారండి మనం చెప్పి వేస్ట్ అన్నట్టు అనిపిస్తది జాగ్రత్తగా పాటిస్తే ఇండస్ట్రీ వాళ్ళు కూడా అవే వాళ్ళు ఇండస్ట్రీ కంపెనీలు కూడా వాళ్ళకి లాభం చూసుకుంటారు కానీ నష్టం చూసుకోరు వేరే వాళ్ళ నష్టం
అవునవునండి అందుకే ఇలాంటివి చాలా చర్యలు తీసుకోవాలి మళ్ళీ రైలు ప్రమాదాలు కూడా అంటే రైళ్లలో వెళ్ళడము ఇద చక్కగా ఆ ప్రయాణం చేసే సమయంలో ఏదైనా సరే అన్ని మంచిగా జాగ జాగ్రతలు తీసుకుంటూ ప్రయాణం చేయాలండి
ఆ
మళ్ళీ ఇప్పుడు అది ఏరోప్లేన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయండి అప్పటి కాలం లో డబ్బుర్ల వాళ్ళే ఆ ఏరోప్లేన్స్ లో వెళ్ళడం విమానం లో వెళ్ళడం మనం చూసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు అ అందరు కూడా వెళ్తున్నారు కదండి అది కూడా ఒక
అ అప్పు చేసైనా వెళ్తున్నారు తొందర తొందర తొందర ని వెలుతున్నారు కానీ దానికి కూడా చాల ప్రమాదం ఉందండి
అవునండి తొందరగా వెళ్ళొచ్చు
అంటే ఎట్లయినా
అవును ట్రైన్ కూడా అవును ట్రైన్ కూడా చక్కగా అంటే ట్రైన్ కూడా చాలా వేగవంతంగా వెలుతదండి
కాకపోతే విమానం ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తది
అవునండి ట్రైన్ లో వెళ్లిన కూడానండి ఎక్కువగా కాలుష్యయితే పెరగదండి మన వాతావరణంలో అలాంటివంటి ట్రైన్ లో వెళ్ళడము ఆ మళ్ళీ చెట్లు నాటడము ఇలాంటివి చాలా జాగ్రత్తలు మళ్ళీ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా ట్రాఫిక్ ఉన్న చోటు ఆ చక్కగా హెల్నెట్ ధరించి ఫోన్ మాట్లాడుకుంటాం మద్యం సేవించకుండా ఇలా వెళ్ళడం చాలా అవసరం అండి మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ చార్జింగ్స్ పెట్టుకొని ఎలక్ట్రిక్ బైక్సే కానీ ఎలక్ట్రిక్ కార్స్ ఏ కానీ వాడాలి అండి కాలుష్యం తగ్గి తగ్గాలి అంటే
అవునండి
ఆ ఓకే అండి మనం చాలా బాగా తెలుసుకున్నాం కదండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అండి
సరేనండి
బాయ్ అండి